ఆ
ఆ ఎలా జ్ జరిగింది మీ ఉగాది
చాల బా జరిగింది మేమైతే మా ఇంట్లో పూజ ముగిచ్చుకొని మా అత్తవాళ్లింటి వెళ్ళాము అక్కడ అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకున్నాం పిండి వంటలు చేసుకొని, దాని తర్వాత మరుసటి రోజు పొలంకి వెళ్ళి అక్కడ వండుకున్నాము అక్కడే ఉయ్యాల ఏసుకొని ఊగడము అట్లా, మళ్ళీ చెరువుగట్టు అట్టుకెళ్ళి అక్కడ వాటర్లో అందరు తడిసినం. మళ్ళీ తిరిగి రోజు వచ్చేసాం
ఓ అట్లా బాగా చెరువు మునిగి అన్ని ఉన్నాయా నీళ్ళు
ఆ చాలా ఉన్నాయి మన లైక్ మొహం దగ్గర వరకు వస్తాయి కూర్చుంటే వాటర్ కూడా చాలా క్లియర్ గా ఉన్నాయను అ
ఓ అయితే అక్కడే బాగా ఈదులాడావ నువ్వు
ఆవు ను అందుకే కోల్డ్ కూడా వచ్చేసి తిన్ని
ఓ మేము కూడా అం అదే ఉగాది అం ఈ ఇంట్లోనే చేసుకున్నామ అంటే ఎక్కడికి పోలేదు ఊరికే ఇంట్లోనే పిండి వంటలు పూజ చేసేసి ఇంగ మా బంధువు వాళ్ళంటికి వెళ్ళి అంతే ఎంజాయ్ చేసినాం ఏ
కలిసి సెలబ్రేట్ చేసుకుంటే కదా
అవును చానా బావుంటుంది ఇంకెట్లో ఎప్పుడూ బిజీగా ఉంటాం పండగ పూట అన్నా ఫ్రీగా ఉం కాబట్టి బంధువులతో మాట్లాడేకి వీలుగా ఉంటుంది.
హ్మ్ అవును
హ్మ్ నువ్వు ఏ పిండి వంటల్
నేను ఓలీగల్ చేసా ఒలిగలు ఒకటి చేసాం మా పక్క ఇక ఓలిగలను చేస్తారు
అవునా హ్మ్ మేమైతే కజ్జకాయలు చేసాం అన్నమాట మామూలు పప్పుల్ పిండి వస్తాయి కదా
హ్మ్
అవన్నీ చేసం దేగిన ఇంకా క్కనేనే మా అమ్మ చేస్తాం ద్ అంటే ఇంక నేనే తెలస్తా అండి
మ్
మ్.. ఇంకా మీకు ఏ పండగ ఇష్టం
నాకు అన్ని పడుగలు ఇష్టం
ఆమ్
ఉగాది అయితే ఇం కొంచెం ఇష్టం ఎందుకంటే మా రిలేటివ్స్ ఇంటికి వెళ్తాం కదా అక్కడ అందరం కలిసి చేసుకుంటాం కదా
ఓ
అందుకి ఇష్టం
ఆ అవును ఉగాది అంటే మన తెలుగు వాళ్ళకి కొత్త సంవత్సరం లాక్ కదా ఉమ్ ఇంక ఆ రోజ్
ఒక్కొక్క స్టేట్ వాళ్ళు ఒక్కొక్క పండుగని సెలబ్రెట్ చేసుకుంటారు న్యూ ఇయర్ లాగా మనం దీన్నీ గదా
అవును మ్.. అండ్ ఇంగ్లీష్ వాళ్ళు అయితే కిన జనవరి ఫస్ట్ అనేది చేసుకుంటారు హ్యాపీ న్యూ ఇయర్గా
కానీ మనం కూడా వాళ్ళది చేసుకుంటాం సెలబ్రేట్
అవును మనం కూడా బాగా చేసుకుంటాం వాల్ది ఆరోజు బలె కొత్త కొత్తగా ఉంటుంది అస్సలు
అవును మనం మన ఇండియన్ ఫెస్టివల్ కంటే దాన్నే ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంటాం
ఉమ్.. నిజమే అది కూడా మ్.. ఇంకా నీకు ఈ పండగంటే ఇష్టమా వినాయక చవితి
అది కూడా కొంచెం ఎక్కువ ఇష్టం ఎందుకంటే మా ఊర్లో మంచిగా నైన్ డేస్ పెట్టి నైన్ డేస్ తర్వాత చాలా గ్రాండ్ గా చేస్తారు ఇండియా లోనే కొ థర్డ్ ప్లేస్ లో ఉంద
అవును నా ఓ మా ఊర్లో కూడా అంతే మామూల్గా మూడు రోజులు చేస్తారనమాట ఫస్ట్ రోజు అయితేయిన విగ్రహం కి పూజలు అన్నీ చేసి అందరిని పిలుస్ చెతారు ఇంకా రెండో రోజు అయితే పిల్లలు డాన్సులు అన్ని నాటి చేస్తాంటారు ఇంకా మూడో రోజు ఐ యితే ఇంకా లాస్ట్ డే కాబట్టి ఆ రోజు అందరికి భోజనాలు పెడతారు ఆ మళ్ళీ క్యా లాకని పిల్లలకి కార్యక్రమం జరిపిస్తారు ఇం కా వాళ్ళకి బహుమతులు కూడా ఇస్తారు అన్నమాట్ ఇంగా ఆ ఇప్పుడిపుడు వినాయక చవితి అం టే చానా ఇంకా డీజే రోజు అయితే గిన అదే నిమజ్జనం రోజు డిజే పెడతారా బల ఎగుర్తా మస్సలు
ఊ
ఊ
బీతో ఉంటే అసలు మనల్ని పట్టలేరు
నిజం అస్సలు చనా బాగుంటుంది కదా
అవును మంచి మెమోరీస్ అవంతా ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో
అవును నువ్ కూడా ఎగురుతావా అలా అవునా
ఇంకా మా కాలేజ్ లో ఫెస్ట్ కూడా ఉ ఈ రోజు రేపు ఇంకా డీజేస్ మంచిగా వెడ్ తరు
అవునా ఏం ఫెష్ టు
ఊమ్ ఒక ఈవెంట్ ఉంటుంది
ఆ
అందులో లైక్ సెలబ్రిటీస్ ఒస్తారు
ఓ సెలబ్రిటీస్ కూడా ఒస్తారా
ఊమ్ శర్వానంద్ ఒస్తానాడు
అవునా
చానా బాగుంటుంది
ఓ శర్మనంద్ ఇలాందరు ఒస్తారా అయితే ఐయితే మీ కాలజూ చనా పెద్దదేమో కదా
అవును చానా పెద్దది
అయితే చనా బాగుంటుంది అయితే నువ్ ను కూడా డాన్స్ వేడం లేదా నువ్వు కూడా డాన్స్ వేయడం లేదా ఊ
జస్ట్ పోయి ఎంజాయ్ చేయడా అంతే
అవునా భోజనాలు కూడా పెడతారా మీ కాలేజ్ వాళ్ళు
హ
భోజనాలు కూడా పెడతారా
ఆ అంటే లైక్ స్టాల్స్ పెట్టిస్తారు
హమ్
సో ఆ స్టాల్స్ లో మేము మనం పోయి కొనుక్కోవచ్చు అంతే అంటే ఫ్రీగా ఏమి ఉండదు అన్నారు ఫ్రీగా ఉప్మా పెడతారంట హమ్
హ ఇంత వరకు సెలబ్రెట్ స్ ఇంకా ఎవరెవరు వచ్చారు మీ కాలేజ్
మ్
సెలబ్రిటీస్ ఇ ఇంతమంది ఎవరెవరు వచ్చారు
ఇప్పుడు ఫస్ట్ డే అట్లా అయితే రాకాస మూవీ టీం ఉంది కదా నిహారిక కొండెలా వాళ్ వస్తారు మళ్ళీ యొక్క లైక్ సింగర్స్ వాళ్ళు వస్తారు లిప్సికా అంట వాళ్ళు ఇంకా సెకండ్ డే శర్వానంద్ వస్తాన్నాడు
అవునా ఆ
ఇంకా ఎవరెవరు వస్తారో తెలీదు
మ్ ఎలి మ్ ఇంకా మీ కాలేజీలో ఏదన్నా ప్రోగ్రామ్స్ పెడతారా స్పోర్ట్స్ కానీ అలా
మ్
స్పోర్ట్స్ గానీ అలా
ఆ స్పోర్ట్స్ కూడా పెడతారు అవును రేసింగ్ అ కూడ ఉంటాయ్
అవునా
హ్మ్ బాగుంటుంది చాల ఈసారి టైం ఉన్నప్పుడు నువ్ గుడ రా
ఆ వస్తా నేను కూడా అట్లా రావడం ఎంజాయ్ చేయడం అంటే చాలా ఇష్టం.
చ్ అవునా
ఊ
బాగుంటుంది లేరా
వస్తాను
మీ కాలేజ్ లో ఫెస్ట్ లేమన టాయ
ఆ పెడతారన్నమాట ఒక రోజు అట్లా పెడతారు. అదే ఇట్లా మామూలుగా నువ్వు చెప్పినట్లుగానే స్టాల్స్ అవన్నీ పెడతారు. ఏమంటే మనమే డబ్బులు పెట్టి కొనాల్ల అన్నీ
ఊ హు
చాలా బాగుంటుంది అస్సలు అలాగా భోజనాలు కూడా పెడతారు మా దా తో అన్ని రకల పాల స్వీట్లు అంటే పెట్టిన డబ్బు బల్కి కొద్దిగా న్యాయం చేస్తారన్నమాట.
ఉమ్
ఊ హ ఇంకా అది కాక ప్రోగ్రామ్స్ అన్ని నాట్యం కూడా చేస్తారు కొంతమంది.
ఓకే
ఊ ఇంకా అది కాక ఇంకా కొంతమంది మామూలు సాంగ్స్ కి డ్యాన్స్ చేస్తారు. అలాగే ఇంకా బాయ్స్ అయితేగిన కా నచ్చిన వేషం వేసుకొని శారీ కట్కొని ఏం ఎగురుతారు. అస్సులు స్వామి
బాగుంటుందిట్లయితే మీకు
ఆ చాలా బాగుంటుంది అస్సలు వాళ్ళు ఎంత బాగా చేస్తారు కాంచనాది.
అబ్బాయిలకే కదా సెట్ అయితది బా గా
అవును అమ్మాయి ఏదో ఊరికి అట్లా ఊగినట్లా చేస్తారు. వీళ్ళయితే కరెక్ట్ రాఘవరన్ అది వాడి చేస్తారు. చూడు హీరో సేం అట్లా చేస్తాడు అవును మొన్న కాంచనా రీ రిలీజ్ పోయేంటివా నువ్వు.
లేదు వెళ్దాం అనుకున్నాం కానీ కాలె
అవునులే చాల భయం వేస్తుందిమో కదా వాళ్ళ
భయం కాదు డబ్బులు లేవని పోలేదు.
అవును నూరు రూపాయలే కదా.
ఊ హాస్టల్ల్లో ఉంటాం కదా అది కూడా ఉండదు.
ఆ నిజమేలే ఈ హస్టల్ లైఫ్ ఊ నందు చనా బాగా చేస్తారు కదా వాడు యాక్టింగ్. ఊ ఇంకా గంగా కూడా ఇష్టమా నీకి గంగా మూవీ కూడా ఇస్
ఆ ఇష్టం కానీ అంత హైపు ఉండదు.
అవును కాంచన అంత హై పేది ఉండదు. చ్ దాంతో స్టోరీ గాని భలే ఉంటుంది. అస్సలు ఊ శర్వానంద్ కూడా శర్వానంద్ అంటా శరత్ కుమార్ కూడా చాలా బాగా
ఆవును
అసలు అయిప్ప నేను ఎవరో అనుకోనింటి ఫస్ట్ చెట్లా ఆడ వేషా మేసుకుంటే మళ్ళీ ఆ తర్వాత పెద్ద అయినంచి చూస్తే ఈ అప్పనా ఇంత బా చేసినాడు అనిపిస్తుంది.
మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు మన ఇండస్ట్రీలో
నిజమే అసలు ఉ నికి ఏ యాక్టర్ ఇష్టం
నాకు లైక్ హీరోస్ లో అంత ఎవర్ లేరు హీరోయిన్స్ లో అయితే సమంత
ఆ సమంత కదా చాలా బాగా యాక్ట్ చేస్తుంది అలాగే ఆమె అయితే గిన కొన్ని మూవీస్ లో అప్పుడు ఇంత బాగుంటుంది అసలు
క్యూట్ ఉంటుంది
అవును ఉ సమంతది ఏ మూవీ ఇష్టం నీకు
అన్ని
అన్నీ ఇష్టమా ఉ
నీకే హీరో ఇష్టం
నాకి ఎన్టీఆర్ ఇష్టం అన్నమాట సరే మరి ఉంటాను ఉ ఆ
నాకు టైమ్ అయితుంది నేను కాలేజీ కి వెళ్లాలా
ఓకే
బాయ్